వాటిదే వొదు
హలో హలో హలో ప్రియాంక తిన్నావా ఆ ఏం చేస్తున్నారు అందరూ ఉమ్ హు హు ఏం తిన్నారు పండుకున్నాం
నంబరు
సో డ్యాన్స్ టీవీ లో వొస్త్
ఇలా ఇలా ఇలా ఫోనింగ్ ఆగల్దు చార్జ్ అది ఉంటదే పీజ్ పెట్టు జల్ది ఉంటాద్ ఇవి అవకు భి ఆగాల్దు చార్జ్ ఫోనికి
ఉమ్ ఏం కర్రీ
వంకాయ్
హాయ్ అండి లేదు సోనీ పింకి ఝాన్సీ మేల్కొనే ఉన్నారు
అవునా
ఉ మ్
ఆ కనెక్ట్ అయితదో కాదో అని చేస్నా ఇప్పుడు
అ హ హ అ గ్రహంకి చింత పురుగు భగవాన్ విమన్
అందరు అండుకుర్రు ఇంట్లా
అవునా ప్రి ప్రిజక్కకి పోలేదా
ఆమె అప్పుడే స్విచ్ హాఫ్ అయిపొయింది
మార్నింగ్ ఏ టైంకి లేస్తారు అందరు మీరు
నేనా సిక్సు
ఉహు ప్రీతక్క తొందర లేస్తదేమో ఉమ్ ఇంకా
ఇంకేం లేదు
ఫోన్ చేసిండ సుంక
ఉ ఏనగదా మొకిందవి అకాల్తో ఈ పింజానీకా ఛాన్స్ ఏ రాదు పోనిగి ఉహు ఆగాల్ దిక్ కిందికి బి ఆగాల్దు బావంతకిస్తే అలాకు బావంతకా భయకిస్తే అలాకు హలో ఇదుక్ భి ఆగాల్ దీపా అకుందుకు భి ఎడ్డు సేమామా పిన్ ఆగంతూ ఈ అడ్డక ఒచ్చు నుడింద హలో
హలో ఎవరు
చ్ చార్జర్ కోసం చార్జ్ ఒక్ అయితలేద్ ఆ ఆడ పక్కను ఉన్న పక్క వాళ్ళ ఆ
చెప్పే పండుకుందా
ఆహా మెలకనే ఉంది మ్ హ
రేపు హోలీడే కదా ఇగ మెలుకు ఉంటాదీ కొంచెం
మ్ అలుమో రేపు లాస్ట్ ఉమ్ ఈరోజు నేను ఇంట్లో లేకుండే ఉన్నవరకు ఏనుండే అది గోల్డ్ తీసుకురాడానికి పోయీనుండే
మీదా
అ అక్కది కొన్లే అదే పెట్టినము ముత్తూట్ ఫైనాన్స్ లో తీసుకున్న అ
ఓకే ఎంత వెట్టిరు ఎంత తీసుకోచ్చారు
అప్పుడు ఆ టూ ఇయర్స్ బ్యాక్ ఉ ఆహ వన్ ఇయర్ బ్యాక్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ పెట్టినండి
కష్టం పాపం
ఉమ్ ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి పెట్టాలి